కప్పు తీసుకుని హలో హలో
మాట్లాడేది వినపడుతుందా
వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ నిన్న చాలా బాగా మాట్లాడారు సినిమాల గురించి మాట్లాడి కొంత నాలెడ్జ్ నాకు అందింది మీ వల్ల నాకు తెలిసింది అయితే కాల్ యాక్సెప్ట్ కాలేదు ఈరోజు సరదాగా పండగల గురించి మాట్లాడదాం సరేనా
ఆ సరే చెప్పండి
ఈరోజు ఉగాది పండగ కాబట్టి శ్రీ పరాభావ సంవత్సర ఉగాది నామ స్త్ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు
మీకు కూడ ఉగాది శుభాకాంక్షలు
ఆ మన దేశంలో జరుపుకునే పండగల పేర్లు కొన్ని చెప్పండి మీకు తెలిస్తే
ఆ ముందుగా వచ్చేసి మనకు జనవరిలో జరిగేది సంక్రాంతి ఆ ఫిబ్రవరిలో మనకు శివరాత్రి పండుగ జరుపుకుంటాము ఇక మార్చికి వచ్చేసరికి ఉగాది ఆ తర్వాత హోలీ దాని తర్వాత మనకు వినాయక చవితి వస్తుంది శ్రీరామనవమి అలాగే దసరా దీపావళి సో ఇలా మనం ఇవి ఇవన్నీ జరుపుకుంటాము
ఆ ఇవి దేశ ప్రజలు జరుపుకునే మత పండగలు దేశ ప్రజలందరూ కలుపుకొని జరిపే పండుగలు కొన్ని ఉన్నాయి చెబుతారా
అందరూ అంటే నాకు అంత స్పెసిఫిక్గా తెలిదు నాకు తెలిసి న్యూయర్ అని అనుకుంటున్నా లేద శ్రీరామనవమి
ఆ నేను చెప్తాను చూడండి దేశ ప్రజలు అందరూ దేశభక్తితో పాల్గొనే పండుగ పేరు స్వాతంత్ర దినోత్సవం మ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అండ్ గాంధీ జయంతి అక్టోబర్ టూ అంటారు ఈ దేశ ప్రజలందరూ కూడా పాల్గొని జరుపుకునే పండుగలన్నమాట
ఇందాక మీరు చెప్పినవి వున్నాయి కదా అది మత పండగలన్నామాట మత పండగలంటే ఏంటిదంటే ఆయా ప్రజలు వాళ్ళ సంకృతి ని కాపాడుకోవడానికి వాళ్ళ ఆచార వ్యవహారాలను కాపాడుకోవడానికి జరుపుకుంటారు పండుగలు మీరు అన్నట్టు దసరా దీపావళి ఇలా ఉంటాయి అవి ఆ కొంత నేపథ్యం బ్యాగ్రౌండ్ కొంత స్టోరీ ఉంటుంది దాని వెనుక అందుకే ఆ పండుగలు నిర్వహించుకుంటారు
అవును
బాగా చెప్పారు అయితే ఈరోజు ఉగాది పండగ.
అనును ఇది మన. తెలుగు వాళ్ళకి ఒక న్యూ ఇయర్ పండుగ లాంటిది అని అంటూ ఉంటారు అక్కడ వరకు తెలుసు. ఇక దాని గురించి ప్రత్యేకంగా అంటే తెలియదు గానీ మొత్తానికి ఇది మన తెలుగువారి పండగ అనే వరకే తెలుసు.
ఓకే బాగా చెప్ప్యారు అయితే తెలుగు వారికి ముఖ్యంగా హిందువులకు పవిత్రమైన పండుగ ఇది కొత్త సం అవసరంగా పరిగణించబడుతుంది హ్మ్ అయితే ఈరో జూ అన్నీ కొత్త పంటలు కొత్త పనులు ప్రారంభిస్తారు కొత్త పంటలు అంటే కొత్త పం పంటల ఉత్పత్తి ఆ కీ ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా కొత్త మామిడి పండు రుచి చూడడము కొత్త చెరకు, చింతపండు, కారము, ఉప్పు ఇలా ఒక ఆరు రుచులు కలిపి ఒక మిశ్రమం తయారు చేసారు. దాన్ని ఏమంటారో మీకు తెలుసా?
ఉగాది పచ్చడియా షడ్రుచులది
ఆ అవును బాగా చెప్పారు షడ్రుచులు అంటారు. ఈ షడ్రుచులు కలిగిన పచ్చడనే ఉగాది పచ్చడి అంటారు. ఇది ఈ రోజు ఆ తయారు చేసుకొని అందరూ కుటుంబం సభ్యులు తీసుకుంటారు అయితే ఉగాది పచ్చడి యొక్క ఇంపార్టెన్స్ తెలుసా మీకు చెప్పండి
ఇంపార్టెన్స్ అంటూ మనకు అంత ప్రత్యేకంగా ఏం తెలియదు జస్ట్
ఏమీ లేదు అందులో ఆరు రుచుల ఆ న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజ లవణాలు దొరుకుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది. శరీరాన్ని చలవ చేస్తూ ఉంటది. విటమిన్ సి ఉంటుంది కొంచెం చేదు, కారం, ఉప్పు కలపడం వల్ల కొన్ని మరికొన్ని ప్రత్యేకమైన న్యూట్రిషన్స్ అంటే పోషకాలు బాడీకి దొరుకుతాయి. రోగ నిరోధక శక్తి దొరుకుతుంది. కాబట్టి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ దాన్ని సేవించాలి అని చెప్తారు పెద్దలు మీరు ఉగాది పచ్చడి తిన్నారా ఎప్పుడైనా
ఆ నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో చేసేవారు నేన అప్పుడు తినేవాన్ని. ప్రజెంట్ ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్న కాబట్టి మనకి ఇక్కడ ఉగాది పచ్చడి దొరకదు
అయ్యో! ఓకే ఓకే అయితే తిని ఉన్నారు కాబట్టి మీరు అద దానికి సంబంధించిన నాలెడ్జ్ నాకు షేర్ చేస్తున్నారు. బాగా చెప్పారు, అయితే ఈ ఉగాది ఈ సందర్భంగా ఇంకా ఏం చేస్తారంటే తెల్లవారిననే, ఇల్లు శుభ్రం చేసుకొని ముగ్గులు అట్లా ఆ వేసుకొని, గలమలకు తోరణాలు కడతారు. మామిడి ఆకు తోరణాలు వేపాకు అట్లా అలంకరిస్తారు. తర్వాత ఉగాది పచ్చడ చాలా శుభ్రంగా తయారు చేసుకుని దేవునికి నైవేద్యంగా వేసి దేవునికి పూజించి మనం ఆరగించడం జరుగుతుంది. ఈరోజు మేము కూడా చేసుకున్నాం స చక్కగా ఉ ఉగాది పచ్చడా చేశాము. ఉదయమే లేసి అన్ని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చి చేసాము మీరు కొన్ని విషయాలు చెప్పండి.
దీని గురిం జీ
పక్షా ఈ ఉగాది పచ్చడి సందర్భంగా మీరు తిన్నాన న్నారు కదా. ఎలా చేస్తారో నేను ఒకవేళ మార్ మర్చిపోయి ఉండవచ్చు మిస్ అయిన విషయాలు మీరు భర్తీ చేయండి.
ఎలా చేస్తారంటే మనకు అందులో సిక్స్ ఐటమ్స్ ఇస్తారు. ఆ మామిడికాయలు కానీ వే వేప చెట్టు అవి పూలు
హ్మ్
తపండు కాస్త చెక్ కరా కసరీలు బెల్ల సో ఇలా ఇంగ్రీడియంట్స్ అ అన్ని మనం కలుపుకొని సో పచ్చడ అలా జరు కుంటాము పొద్దున్నే లేసి స్నానం జేసి దేవుడికి పా ప్రార్థన చేసి సి దాని తర్వాత మనము ఈ పచ్చడి అనేది తింటాము అందులో అన్నీ టేస్ట్ ఉంటాయ్ అనమాట
అవును అంటే అన్ని ఆ చేదు, కారం, ఉప్పు, అన్ని రకరకాల రుచులు ఉంటాయి. కాబట్టి ఆ రుచులు కలిగిన పచ్చడిని తి తినడం వలన మన జీవితం కూడా అలాగే తీపి, చేదు, కారం, అన్ని కలగలిపిన జీవితం అనేది దాంట్లో అర్థాన్ని స్ఫురించే విధంగా ఆ షట్రచులు కలిపిన పచ్చడిని తీసుకుంటాము. ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తారు మీకు తెలుసా
ఆ తెలుసు ఇగ అందరికి అదొక బ్లెస్సింగ్ లాగా అనుకోని అన్ని కొత్తగా ఏవదైనా స్టార్ట్ చేయాలని ఉంటే ఇవ్వాల్నే అన్నట్టుంటే మన కొత్త పండగ లాగా కొత్ త ఇయర్ లాగా
గుడ్ నిజమే కరెక్టే హిందువులకు ఇదే కొత్త పండగ సో రైతు అయితే పొలానికి వెల్లి నాగలితో ఒక ఐద ఆరు సార్లు వేసి చేస్తారు ఎద్దులకు మొక్కి ఎద్దులకు పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టీ నా పొలానికి వెళ్ళి దున్ని వస్తారు కొంత అంటె కొత్త పని ప్రారంభిస్తారు
ఆ
ఈ రోజు అక్కడా ఉగాది పండుగ ఎవరైనా జరుపుకుంటున్నారా
ఎవరైనా అంటే హాస్టల్లో అయితే జరగదు కానీ పక్కింటి వాళ్ళు జరుపుకుంటున్నారేమో, మరి మనకు అది బయట కనిపించదు కదా ఉగాది పచ్చడ చేసేది. వాళ్ళ ఇంటిలోపడ కూర్చొని చేసు కుంటున్నారేమో ఏ ఎట్ల విండో నుంచి చూస్ తే అక్కడక్కడ తోరణాలు మామిడికాయ తోరణాలు అయితే కనిపిస్సున్నాయ్, జరుపుకుంటున్నారని అనుకుంటున్నా.
అవును జరుపుకుని ఉంటారు తప్పక ప్రతి హిందూ ఆ ఈ ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఘనంగాని కంటే ముఖ్యంగా ఉగాది పచ్చడకు ప్రిపరెన్స్ ఇచ్చి దాని తయారు, చేసి సేవిస్తారన్నమాట వీలైన వాళ్ళు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉదాహరణ కొత్త షాపులు తెరవడం కావచ్చు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం. అన్ని రంగాల్లో ఏదైనా ఒక మంచి సంకల్పంతో తయారు చేసీ ఆ ఏదైనా షాప్ గాని పని గాని ప్రారంభిస్తుంటారు
అవును. మీరు ఎలాంటి కొత్త పనులను స్టార్ట్ చేశారు
మంచి ప్రశ్న అడిగారు. కొత్త పనులు స్టార్ట్ చేయడానికి ముందూ ఆ నేను ఒక యు నాకున్న యూట్యూబీకీ వన్ మినిట్ నాలెడ్జ్ అని పేరు పెట్టుకున్నాను. అయితే అది ఈ రోజు స్టార్ట్ చేద్దాము అనుకున్నా
ఓకే
అయితే తయారు చేయడానికి కొంత నాలెడ్జ్ కావాలి కాబట్టి ఆ నా పెద్ద కొడుకు కాల్ చేసి కొంత నాలెడ్జ్ తీసుకొని ఈరోజు స్టార్ట్ చేయాలీ అనుకున్నాను. ఎందుకంటే యూట్యూబ్ తయారు చేయాలాన్ ఆలోచన ఉన్నప్పటికీ ఆ కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేయాలంటే నా పెద్ద కొడుకు కాల్ చేసి తెలుసుకొని
ఓకే ఓకే దానికీ ఆ మేము కూడా అది జరగాలని చెప్పేసీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు మంచి జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా ఈరోజు ఏమైన కొత్త పని ప్రారంభించాలి. అనుకుంటున్నారా
నేను ప్రజెంట్ అయితే ఇన్ని రోజులు కన్సిస్టెన్సీ లేకుండా ఏదన్న ఏదైనా చదవడం. మొదలు పెడదామంటే కన్సిస్టెన్సీ లేదే ఇగ ఇవాళ్టి నుంచీ కన్సిస్టెన్సీగా కనీసం ఒక వన్ అవర్ అయినా ఏ సబ్ ఏదన్నా మనా బయట చదవాలి అని అనుకుంటున్నాను. కోర్సెస్
ఓకే బాగా చెప్పారూ. ఈరోజు మీరు తీసుకున్న మంచి నిర్ణయము నిజంగానే స్థిరంగా ఒక అరగంట గంట చదవండి. మీకు శుభం కలుగును గాక థ్యాంక్ యూ
ఓకే థ్యాంక్ యూ